బాగున్నారా
బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాను ఏం చేస్తున్నారు
ఏం లేదు ఊరికే ఉన్నాం మీరు
మేము ఏం చేయల ఊరికే ఉన్నాం ఇప్పుడే స్నాక్స్ తిన్నాను
ఆ ఏం చేస్తున్నారు
స్నాక్ తిన్నాము ఇప్పుడే
ఆహా ఏం స్నాక్స్ తిన్నారు
బొరుగులు తిన్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చింది ఆ
హాస్టల్ ఆ మీరు
ఆ అవును హస్టలే మేము
అవునా మేము కూడా హాస్టలే పీజీ
ఆ ఈరోజు కాలేజ్ ఎలా అనిపిచింది
మాది కాలేజ్ కాదు కంపెనీ ట్రైనింగ్కి వచ్చాం మేము ట్రైనింగ్కి వచ్చినాం
అవునా
ఆ
ఇంకేంటి విశేషాలు
చెప్పాల మీరే మీరు కాలేజా
ఆ మేము కాలేజే బానే ఉంది కానీ క్లాసులు కొంచెం ఎక్కువగా అనిపిచాయి మాకైతే
అవునా
ఉం
మాకీ కంపెనీలో చాన బాగ్ లేదంటే కంపెనీ
ఆ
ఏది మీరు ఇంటర డిగ్రీనా
మేం బిటెక్
బీటక్ ఆ
ఆ
ఏ ఇయరు
థర్డ్ ఇయరు
ఏ ఇయరు
థర్డ్ ఇయరు కాలేజ్ అయిపోయిందా మీకు ఈరోజు ఎలా అనిపిచింది కాలేజ్ హలో కాలేజ్ ఎలా అనిపిచింది ఈరోజు
కాలేజ్ నేను వెళ్ళేది కంపేనీకి
సరే మీ మీ ఊర్లో పండుగ ఏది బాగా చేస్తారు
ఏమీ అర్ధం కాలేదు హలో హలో ఆ చెప్పండి
మీ ఊర్లో పండగ ఏది బాగ చేస్తారు
మా ఊర్లో వినాయక్ చవితి
వినాయక్ చవితా ఎట్లా చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు
హలో
హలో ఎన్ని రోజులు చేశారు
ఆ టూ డేస్ చేస్తాం
ఉం మీరు డ్యాన్స్ వేస్తారా వినాయక చవితి రోజు
ఉం ఆహా వెయ్యను
వెయ్యరేమో మీరు ఫ్రెండ్స్ అంతా ట్రిప్కి వెళ్ళారా ఎప్పుడన్నా
ర్రిప్కా ఆహా వెళ్ళలేదు మీరు వెళ్ళారా
వెళ్ళాము మేము కూడా మేము ఎక్కడెక్కకి వెళ్ళామంటే తిరుమలకి వెళ్ళాము పైన్ స రే మా ఫ్రెండ్స్ త ఇంకా ట్రిప్ ప్లాన్ చేసానుం అరుణాచలం క
ఆ ఏంటి
ఇంకా అరుణాచలం కి ట్రిప్ ప్లాన్ చేస్తాన్నాము ఫ్రెండ్స్ తో
ఆహో
ఆ ఈసారి మీరు కూడా రండి
ఆ
ఇంకేంటి విశేషాలు
ఇంకేం మీ కాలేజ్ విశేషాలు ఏమో చెప్తారు
మా కాలేజ్ లో టుమారో అంట అంటే రేపు మనాడు పెస్ట్ జరుగుతుంది అశో
ఆహా
ఆ ఆ టూ డేస్ కూడా అంటే సెలబ్రిటీస్ వస్తారు
హ
ఈసారి శర్వానంద్ నిహారిక రాకస మూవీ ఉంది చూడు
అ ఏమి
రాకాస మూ రాకాస మూవిీ
ఆ అవును
ఆ వా దాంట్లో మూవీ ఆ మూవీలో ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ కి వస్తున్నారు రేపు మా కాలేజ్ కి
అవునా
ఆ ఇంకా మళ్ళీ అంటే మన్నాడు ఇంకా డిపార్ట్మెంట్ ప్లాస్ మార్క్ జరుగుతుంది మా కాాలేజ్లో
ఆహా
టూ డేస్ ఇవెన్ కదా ఫస్ట్ డే ట్రెడిషనల్ ఇంకోడే వచ్చేసి పెస్న్ వేసుకని వెళ్తారు
అ
ఇంకా మామూలుయ్య ఇంకా డెకరేషన్స్ అంతా బాగా చేసిింటారా లైటింగ్స్ అంతా ఫోటోస్ దకుతాము మళ్ళీ వచ్చేసి అంటే స్టేజ్ పైన పర్ఫార్మెన్సెస్ జరుగుతంటాయి కదా ఆ డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ ఇంకా డిపార్ట్మెంట్ టాపర్స్ వచ్చ చ్చారు కదా వాళ్ళకి ప్రైజ అని ఇవ్వడం కానీ
ఆ
అట్లా అవి చూసుకు ఆ డిపార్ట్మెంట్ టాపర్స్ కి ఇస్తారు ప్రతిసారి ప్రతి ఇయర్ కి ఈ ఆ ప్రతి ఈవెంట్ కి ఇస్తారు
ఆహా
ఉ వాళ్ళకి టెన్ కేే ఇస్తారు మళ్ళీ అవన్నీ చూస్తాము మళ్ళీ లాస్ట్ లో ఆ సాంగ్స్ వేస్తారు డడిజే సాంగ్స్ అందరు ఎగుతారు ఇంకా అప్పుడు అందా ్యాంజ వసారు
ఆ
అంటే మీరు కూడా రావచ్చు ఎక్స్ట్రాలో రావచ్చు కానీ
ఉ
డబ్బులు కట్టాలి వాళ్ళు అ ఈవెంట్ కోసమే వస్తే ఎనిమిది వందలు అట్లా ఖర్చవుతుంది
ఆహా
అట్లా కాకుండా ఇప్పుడు మా కాలేజ్ లో కొన్ని స్పోర్ట్స్ అంట ఆ పేపర్ ప్రజెంటేషన్ అంట కొన్ని గేమ్స్ అలాంటివి పెడుతున్నారు
ఆహ
వాటికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే రిజిస్ట్రేషన్ ఫీ వన్ ఫిఫ్టీ అని అట్లా ఉంటుంది వాటికి రిజి స్ట్రేషన్ చేసుకుంటే బయట వాళ్ళు డైరెక్ట్ గా కి రావచ్చు ఎయిట్ హండ్రెడ్ పే చేయకున్నా
ఉమ్ హు
వస్తారా మీరు మా కాలేజ్ ఈవెంట్ కి
ఆ వస్తాం మాకి కానీ హాలిడేస్ ఇయ్యరు చూస్తం లీవ్ ఏమన్న ఇస్తే
ఆ ఏం కాదులేండి టూ డేసే కదా రండి బాగా జరుగుతుంది ఇంకా సెలబ్బ్రెటీస్ వస్తారు మేము ఉంటాం
ఆహా
మీరు ట్రైనింగ్ చేస్తున్నారా ఎన్ని మంత్స్ ట్రైనింగ్
ట్రైనింగ్ సిక్స్ మంత్స్ మాకు
ఎక్కడ చేస్తున్నారు
హైదరాబాద్
హైదరాబాద్ లోనా
ఆ
ఏ కంపెనీ
ఆ
ఏ కంపెనీ
కో ఎల్ ఇ డి
అవునా ఇంకా ట్రైనింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటి
నెక్స్ట్ ఏమో చూడాలి జాబే కంటిన్యూ చేస్తా
ఆ ట్రైనింగ్ కూడా కంటిన్యూ చేయొచ్చు మేము కూడా ముందు ట్రైనింగ్కి వెళ్ళాం బెంగళూరు అనేసి
ఆహా
బెంగళూరులో విశ్రాన్ కంపెనీకి వెళ్ళాము అది ఇప్పుడు టాటాగా మారింది
ఏ కంపెనీలా
విశ్రాన్ కంపెనీ అదిప్పుడు టాటా బెంగళూరులో మేము అక్కడ నుంచి వచ్చినప్పుడే టాటాగా మారి కంపెనీ అది ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ
ఉహు
ఆ మీకు షిఫ్ట్లు ఉంటాయా నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్
ఉహు మాకేమి ఉండవు షిఫ్ట్స్ అని
అయితే ఏ టైమ్ కి వెళ్తవ్ ఏ టైం కి వెళ్తారు ఏ టైంకి వస్తారు మళ్ళీ ఏ టైంకి వస్తారు
ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ ఫర్టీ కల్లా వదులు తారు ఫైవ్ ఫార్టీకి కరెక్ట్ పదులుతారు మార్నింగ్ అయితే నైనికి పోవాల కంపెనీ కానీ కంపెనీలో మా త్రం నైన్ టెన్ కి మాత్రం పక్కా ఉండాల
ఆ
లేటయితే తిరుతాడు సార్ వాళ్ళు
మ్మ్ స్టైఫాండ్ ఇస్తన్నారా
ఆ ఇస్తారు
ఆ చెప్పాలి
హలో
ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు మీ ఇంట్లో అంతా బాగున్నారా
ఆ అందరు బాగున్నారు ఇంకా తినలేదా
ఆ
ఇంకా తినలేదా
ఆహ లేదు ఇంకా సెవెన్ థర్టీకి పెడతారు మాకు డిన్నర్ సెవెన్ తర్టీ టు ఎయిట్ థర్టీ కి
అయితే మీరు పీజీలో ఉంటన్నారా ఎట్లా
పీజినే మాది
ఆ ఫుడ్ బాగుంటుందా అయితే
ఫుడ్డు పర్లేదు
ఆ
మీకు ఫుడ్ బాగుందా
మా మాకు ఏం బాగుండదు మార్నింగ్ ఒకటి బాగుంటుంది అంతే
అవునా మాకు కూడా అంతే మార్నింగ్ టైమ్స్ బాగుంటది ఇక్కడ నైట్ టైమ్స్ అయితే ఒక్కొక్కసారి బాగుంటది
మాకు చాలా రేర్ బాగుంటయి మార్నింగ్ ఒక్కటే బాగుంటాయి ఆఫ్టర్నూన్, నైట్ ఏం బాగుండదు ఇంకా ఇంటికి ళ్ళినప్పుడు ఆ ఇంటికెళ్ళినప్పుడు మాత్రమే బాగా తినేసి వస్తాం
ఆ ఇంటికెళ్ళినప్పుడు ఏమన్నా స్నాక్స్ తెచ్చుకుంటారు కదా ఏం తెచ్చుకుంటారు మీరు స్నాక్స్
సరే ఉండు మళ్ళీ చేస్తా
ఆ సరే